హలో హలో అండి
హాయ్ అండి
బాగున్నారా
బాగున్నామండి
ఆ ఇంకేమండి వేసవి సెలవులు వచ్చినాయి ఎక్కడికి పోలేదా
లేదండి మీరేమైనా ప్లాన్ చేసుకున్నారా
తిరుపతికి వెళ్ళాలి అనుకున్నాము చూడాలి మళ్ళీ
ఓ ఇప్పుడు హెన్ వెం ఎండ వేడిగా ఉంది కదండి చాలా
ఆ అయినా కూడా తిరుపతిలో తిరుపతికి పోతే అదొక ప్రశాంతత ఉంటది ఎంత ఏండున్నా కనిపిం చు దేవుడి మహిమ
అవును అవును ఇప్పుడు మీ తిరుపతికి వెళ్తే అక్కడ రూమ్స్ అన్నీ ఫ్రీగానే దొరుకుతాయ అండి
ఆ ఫ్రీగానే దొరుకుతాయి అంటే ఇప్పుడు మీరు లగేజ్ అంతా తీసుకబోతారు కదా ఆ లగేజు కింద మీరు వెళ్తానే అక్కడే కిందనే రైల్వే స్టేషన్ పక్కననే ఉంటాయ్ ఆ ఫ్రీగా లాకర్ సుంటయ్ మీరు ఒక రూపీయి కూడా పే చేయాల్సిన అవసరం ఏమి ఉం డదు మొత్తం అన్నం ఫ్రీగానే పెడతారు మీకు లాకర్లు ఫ్రీగానే ఇస్తారు మీ లగేజ్ అంతా ఫ్రీగానే పెట్టుకోవచ్చు
అంటే మనం ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు
ఆహా ఏం ప ఏం చేయాల్సిన అవసరం లేదు అసలు మళ్ళీ నీట్నెస్ గాని సేఫ్టీ గాని చానా సెక్యూరిటీ ఉంటుంది అసలు
ఫ్రెష్ అవ్వడానికి మొత్ త్తం రూమ్స్ అన్ని ఉంటాయా
ఆ మొత్తం లాకర్లు ఇచ్చేస్త రూ ఫ్రెష్ అవడానికి అన్ని వాష్ రూమ్స్ గానీ ఫుల్ క్లీన్ హైజీన్ గా ఉంటాయి ఎస్
ఓకే ఇప్పుడు ప్రైవేట్ గా ఏమి అం అంటే లార్జ్లు సపరేట్ గా ఏముండవు మొత్తం గవర్నమెంట్ గే ఉంటాయా అక్కడ
ఆ ఆ గవర్నమెంటే ఉంటాయి మీరు ఇప్పుడు లగేజ్ పైకి తీసుకుపోవడానికి మీరు నడుచుకుంటూ పోతారనుకో ఒకవేళ నడ్చుకుంటూ పోవాలంటే లగేజ్ తీసుకుపోయే కష్టం అవుతుంది కదా అందుకే ఆ లగేజ్ అక్కడ స్టెప్స్ పక్కనే కౌంటర్లు ఉంటాయి ఆ కౌంటర్లలో మీరు లగేజ్ ఇ చ్చేస్తే వాళ్ళే పైకి తీసుకొని వస్తారు పైకి తీసుకొని వచ్చిన తర్వాత మీరు స్టెప్స్ అంతా ఎక్కేది అయిపోయిన తర్వాత పైకి పోయి తీసుకోవచ్చు
మొత్తం అకామీడేషన్ అయితే అంతా బాగుంటుంది
ఆ అంతా బాగుంటుంది ఫుల్ సేఫ్టీ సెక్యూరిటీ ఫస్ట్ ఎక్కడి పోయినా పోలీసు ఒళ్ళు ఉం టారు ఎక్కడి పోయినా ఆల్వేస్ చెక్ అంటే చెక్ చేస్తూనే ఉంటారు తిరుపతిలో దొంగలు ఎక్కువ అం అంటారు కదా అందుకే పో పోలీసులు ఎక్కువ ఎప్పుడు తిరుగు తూనే ఉంటారు
అవునండి చాలా మంది పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు దొంగతనాలు జరుగుతు
ఆ ఆ అక్కడికి మళ్ళీ పైకి స్టెప్స్ అన్ని ఎక్కేసి పైకి పోయిన తర్వాత కూడా మీకు ఫ్రీ లాకర్సు ఫ్రీ రూమ్సే ఉంటాయి అంటే లో కాస్ట్ రూమ్స్ ఉంటాయి మీకు ఇంకా లగ్జరీ కావాలనుకుంటే అలాగ అపోతే సింపుల్ గా నార్మల్ జ అంటే లాకర్స్ ఇస్తా ఉంటాయి ఫ్రీ లాకర్స్ కిందలాగాని
ఉ అంటే మనము అక్కడికి వెళ్ళడానికి ఇట్లా ఆధార్ కార్డ్ సంథింగ్ ఏమైనా తీసుకెళ్ళాలా అండి
ఆ అవును మీరు మీ కావి లా కర్స్ కావాలంటే కన్ఫామ్ గా మీకు ఆధార్ కార్డ్ ఉంటేనే వాళ్ళు ఇస్తారు మీకు ఆధార్ కార్డ్ లేదంటే వాళ్ళు ఇవ్వరు అసలు
ఇక్కడ ఏ స్టేట్ నుంచి అయినా వెళ్లొచ్చా
ఎవరైనా అది మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ గడు ఏదైనా ఇస్తారు కానీ మరి ఆ ఇది ఫుడ్ లాకాస్ దగ్గరే వాళ్ళే పెట్
ఓకే
ఆ ఏ దానికి మనం భయ పడాల్సిన అవసరం అయితే ఉం తిరుపతి పొ ఎక్కడికి పోయినా సేఫ్టీని మరి పైకి పోయిన తర్వాత మీకు బస్సులు ఏదైనా అంటే అక్కడికి ఇక్కడికి టెంపుల్ దర్శనానికి వెళ్ళాలన్నా కూడా అక్కడ కూడా బస్సు
అవునా అంటే మనం నడవడానికి అవ్వదన్నా లేదం అంటే ఎవరకైనా చేత కాలేదన్నా ఇప్పుడ ఎగ్జామ్ అక్కడికి ఏమైనా తొక్కేసలాట ఏమైనా జరిగినా హాస్పిటల్స్ ఏమైనా దగ్గర లో ఉన్నాయా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కేరలే మన్న
ఆ ఉంటాయండి హాస్పిటల్స్ ఎక్కువ అంటే దేవస్థాన హాస్పిటల్సే ఉంటాయి
అవునవునులేండి
వో అకామిడేషన్ మాత్రం ఏది తక్కువ లేదు అంతా బాగుంటుంది అంటే తిరుపతికి అంటే ముడులు కూడా ఎక్కువ అట్లనే వస్తాంటాయి కదా కదా సంవత్సరం సంవత్సరం దాని దగ్గరే పెట్ పెట్టినారు ఆ అ అన్నీ సౌకర్యాలు కూడా మీరు ఎక్కడికి పోయినా స్నానాలు చేయాలన్నా కూడా హాట్ వాటరే వస్తాయి
అ
అంతా బాగుంటుంది
అన్నదానం మూడు పూటల్లో చేస్తూ ఉంటరా
ఆ పా కొన్ని చే ఆ పొద్దున్నే టిఫిన్ ఉండదు. మధ్యాహ్నం నైట్ పెడతారు.
ఓకే
ఆ పైకి పోయినా కూడా పైన కూడా ఒకటి వెంగమామ్మ అన్నసత్ సత్రం అని ఉంటది పెద్దది అక్కడ కూడా చానా అసలు బలేగ పెడతారు
ఇప్పుడు ట్రిప్ తిరుపతి ట్రిప్ ప్లాన్ చేయాలంటే వన్ ఆర్ టూ డేస్ సరిపోతుందా అండి వెళ్ళి రావడానికి
ఆ అంతే అంటే ఇప్పుడు సం ఇప్పుడు అందరికి పిల్లలందరికిీ హాలిడేస్ వదిలితే, కొంచెం కష్టం అయితుంది. జ దర్శనం ఎక్కువ సేపు అయితు ఉంది సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఇంకా ఫోర్టీన్ అవర్స్ కూడా అవు ఉంది అట్లాంటప్పుడు టూ డేస్ లో రావడం అంటే కష్టమే
ఉ
ఇంకా దర్శనం అ తొందరగా అయిపోయిందంటే తొందరగా చూసేసుకొని రావచ్చు. ఆ మీరు దర్శనం తొందరగా అయిపోవాలన్నా కూడా ఇక్కడకి కిందనే ఆం
విఐపి దర్శనాలు అట్లే ఏమైన్నా ఉంటాయ
ఆ అవీ ఇ విఐపిఎం కాదు గాని నార్మల్ గా టికెట్స్ తీసుకుంటే అంటే టైమింగ్ షిఫ్ట్ టైమింగ్స్ ఉన్ టయి ఆ మార్నింగ్ ఈ టైమ్ ఆ ఈ టైమ్ కీ ఈ టైం కాదు ఫ్రీ టికెట్స్ ఫ్రీగానే ఇస్ తారు ఆ టికెట్స్ తీసుకుంటే కొంచం ద శ్యామ్ తొందరగా అయిపోతుంది.
ఉ
ఆ బాగుంటుందండి అయిన వెళ్ళండి ఒకసారి
అవునండి మేము కూడా చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం.
ఆ ఎక్ ఎవ్వరన్నా చూడు పిల్లలకి సెలవులు వచ్చినాయంటే చాలు
అవును అందరూ ఎక్కడికే కదా ఇప్పుడు వెళ్తున్నారు.
పిల్లలకి అందరికి అందరు అక్కడికే వెళ్తారు. అందుకే రష్ ఎక్కువ అసలు ఫుల్ సమ్మర్ టైమ్ వస్
అవు
ఆ ఇంకేం అండి
ఏమీ లేదండి సమ్మర్ లో గోవా ట్రిప్ అలా ఏం ప్లాన్ చేయలేదండి మీరు.
గోవా గోవాలో సమ్మర్ ఎక్కువ అంటే వేడి ఎక్కువ ఉంటుందా నార్మల్ కూల్గానే ఉంటుందా.
ఎప్ కు కూల్గా ఉంటుందనే కద అండి మన వాళ్ళందరు అక్కడికి వెళ్తారు.
ఏమో నాకు తెలీదు అండి. మేము ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి.
అంటే బీచ్ ఉంటుందని, కూల్ గా ఉంటుందనే వెళ్తారు.
అవునా. అది పాండిచ్చేర్రిలో, బీచ్ గది. దా అక్కడ కూడా, అంటే. ఫుల్ హీట్ ఉంటుంది, అనీ, విన్నాను. నొ మరి ఎప్పుడు ఎ. ఫేస్ చేయలేదు, నేనైతే చూడలేదు.
ఉమ్ నాకు కూడా తెలీదులేండి, అంత ఐడియా లేదు గోవాలో ఎప్పుడూ, వేడిగా ఉంటుందా, లేదంటే చల్లగా ఉంటుందా. తెలీదు. బట్టు ఎక్కువ గోవ. గోవా అంటూ ఉంటారు కదా.
ఆ.
మీకు స్విమ్మింగ్, అలా ఏమైనా వొచ్చాండి.
స్విమ్మింగ్ ఆ వొచ్చండి, నేను ఫిఫ్త్ క్లాస్ లో అలా ఉన్న చిన్నగా ఉన్నప్పుడే నేర్చేసుకున్నా, మా అమ్మమ్మ వాళ్ళు నేర్పించినారు.
ఓ.
మీకొచ్చా స్విమ్మింగు.
లేదండి, మాకు స్విమ్మింగ్ రాదు.
మేము చిన్నప్పుడు ఐదో క్లాసు ఆరో క్లాస్ లో ఉన్నప్పుడే మా అమ్మమ్మ నేర్పించేది, అంటే, నార్మల్గా నడుముకి, చీర కట్టేస్. సి బావిలకి. బాయ్ ఆన్. ఉంటుంది గదా, మామూలు పల్లెటూర్లలో బాయిలుంటాయి గదా, ఆ బాయిలో వా. త్వ. లోపలికి నాక్ మనకి ఎంత, చాతనయితుందో, అంత ఈడేసిన తర్వా. త గస్ అయితే ఎని. ఇజెయ్ చీరతో మళ్ళీ.
అంటే మీకు భయం, వేస్తుండ్లేదా అప్పుడు.
అంటే భయమే చానా భయపన్నను ఒకసారీ అవి మునగు బెంళ్ళు. ఉంటాయి గదా అవీ. అవి కట్టుకొని బాయిలో దునకేసినాను. అవి ఊడీ. పోయినై. ఫుల్ బాయిలో మునిగి. పోయి భయం వేసింది, చానా భయం వేసింది.
ఆ. మరి అప్పుడు ఏం చేసారండి, ఎవరైనా ఉ. ఉన్నారా దగ్గర్లో.
అవును, వేరే వేరే వాల్. వాళ్ళు అంటే, బయటికి తీసుకొచ్చినారు. చానా కష్టమే నేర్చుకోవాలి అంటే ఆయన, ఈత స్విమ్మింగ్ చానా నేర్చుకోవాలి, ఎక్కడికి పోయినా అది ఉంటేనే కొంచెం సేవ్ అవ్వచ్చు.
అవునండి మనం సేవ్ అవ్వాలన్నా లేదా అంటే ఎవర్నైనా సేవ్ చేయడానికైనా వస్తే బెటర్ అది
ఈద వస్తేనే బాగున్ ఉంటుంది సేఫ్ మనం ఎప్పుడైనా సేఫ్
ఆ నేర్చుకోవాలన్న ఎవరు నేర్పించలేదు మాకు ఈ సైడ్ అయితే నేర్పించారు ఎక్కువ అంటే పిల్లల్ని బావి దగ్గరకి పిల్చ్ కెళ్ళాలన్న చెరువుదగ్గరికి కుర్చ్ పోవాలన్న ఫస్ట్ భయపడతారు
ఇప్పుడు ఫస్ట్ ఈత నేర్చుకునేది ఎక్కడండి? ఊ ప్రతీ అంటే పల్లెటూర్లలో అసలు బావిలే లేవ్ కుండా చేసేస్తున్నారు వాటరే ఉండడం లేదు బావిలో
అవునండి బావులే ఉండడం లేదు ఫస్ట్ ఫల్ ఉన్నా కూడా అవి చెత్తతో ల నిండి పొ పోతున్నాయితప్ప వాటర్ అంతా ఉంన్ డడం లేదు
క్లీన్ గా స్విమ్మింగ్ చేసే అంత బావిలు ఎక్కడా లేవు అసలు పల్లెటూర్లలో కూడా బావిలు ఎండిపోతున్నాయి. ఆ ఆ అలా అయి ఇప్పుడున్న పిల్లలకి జనరేషన్ పిల్లలకి అసలు ఎవ్వరికిీ సరిగా ఈతే రాదు, ఇంకా వాళ్ళు కన్ఫామ్ గా నేర్చుకోవాలంట కే ఇంక అయ్యే స్విమింగ్
అవును స్విమ్మింగ్ పూల్ లకు వెళ్ళాలి
ఆ
ఉమ్
కష్టమే కానీ ఈత క్ కన్ఫామ్ గా నేర్చుకోవాలి
ఎవర్ లైఫ్ అయినా సేవ్ చేయచ్చు
ఉమ్
ఉమ్ మరి ఇంకేమండి నైట్ డిన్నర్
సో చె ఆ చేయాలండి ఇంకా చపాతి ఇంకా క్యాబేజీ కర్రీ చేద్దాం అనుకున్నాము.
ఓ ఇంకా లేదండి నేను ఇంకా ప్లాన్ చేసుకోవాలి ఏమైనా ఉమ్
అంటే మీకు ఎక్కడ మీకు అన్ని వెజిటెబుల్స్ అన్ని మీ ఇంటి పక్కనే మీకు దగ్గరలోనే ఉంటాయా కొంచెం దూరం వెళ్ళాలి ఎలాగ మీరు ఎలా తెచ్చుకుంటారు
అంటే నార్మల్ గా తోట్ ట్లో ఉన్నప్పుడు తోట్లోటివే యూజ్ చేస్తూ ఉంటాము లేదంటే ఇక్కడ వస్తూ ఉంటారు ఊర్లో కదా
ఆ అవునవునులే ఆ
వస్తూ ఉంటారు టూ త్రీ డేస్ కి లేదంటే వీక్ లో వన్ డే సంత జరుగుతుంది అక్కడిక వెళ్ళి తీసుకోవచ్చు
అవును ఆ సంతలో అంట అంటే వెజిటెబుల్స్ ఏవైనా సరే కొంచెం తక్కువ కాస్టే ఉంటాయంట కదా
లోనే ఉంటాయి
ఆ శనివారం ఇట్లా శుక్రవారం అలాగ పెడతారుంటారు కదా
సోమవారం అట్లా ఉంటుంది
ఉమ్ ఆ టైమ్ లో మొత్త మొత్తం మనకి ఏం కావాలంటే అన్ని ఉంటా
అవును మనకి ఏం కావాలో అప్పుడు తీసుకు కొచ్చు కోవచ్చు
అంతే అంతే అయిన పల్లెటూరులో ఉంటే ఆల్మోస్ట్ తోటల్లో
అవును సరిపోతాయి ప్లస్ పక్కింటోళ్ళకి ఇవ్వ తోటలో ఉన్న వాళ్ళు
వాళ్ళు ఇస్తారు అవునా
పోతుంది
అవునవును సరే అండి
ఓకే అండి అ